అలా ఏ అలా మొహం మీద అలా అన్నారంటా పాపము
ఆమ్ హా
ఆ అక్కేమో అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకుంటుంది యూట్యూబ్ లో కొట్టుకొని
అయ్యో లవ్ ఫేలియుర్ సాంగ్స్ మళ్ళీ పాటలు పాడడము ఇయన్నీ విని ఆ అక్కకేమన్నా ఉందేమో అని ఫీల్ అవుతున్నారు ఇంటే
కాదు నాకే ఏంటి అక్కకి ఏమన్నా కొంచం మెంటల్ గా ఏమన్నా డిస్టర్బ్ అయింద ఏంటనిపి ఒక సార్ నాకు
ఉమ్ నే
ఏంటి? అంటే ఏదైనా ఎవరైనా మాట్లాడాడనుకో పక్కన తోడ్ మీద ఏదనా ఇ ఏదో ఒకటి మనకు సంబంధం లేంట ఉందని వెంటనే తిరగాలి మోకాల్లో మొఖం పెట్టి చూసద్దే ఇల్లు మర్తే కలుపుతది అనవసరమైన అన్నింటిలోకి వెళ్తది, ఏమైందంటే మధ్యాహ్నం ఇది తేడానికి వెళ్ళింది కదా. బిస్కెట్స్ ను మామిడి తాండ్రే తేవడానికెల్న ప్పుడు తీసుకుని వచ్చత్తంటే డైరెక్ట్ గా పైకి వచ్చేయలా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వత్తారు కదా హాల్ టికెట్స్ చూపిత్తారా అక్కడే ఇద్దర్నే స్టాప్ చేసారంట, టైం లేట్ అయిందని
ఉం
ఈ అమ్మాయేమో ఆగి అక్కడ గొడవ సార ఆపుతుంటే మాట్లాడుతుంటే ఈ అమ్మాయేమో ఆ అక్కడ ఆగి చూతుందంట.
ఉహు
ఆ అమ్మాయిలు ఇద్దర్ని చూతుందంట అలా చూతుందంట, చూతుంటే సారు ఈ అమ్మాయిని పంపించేశారంట. చెప్తె పైకి వచ్చేసింది ఈ అక్క, వచ్చేతే ఇంకా పక్కనక్క వచ్చింది చూడు, ఏంటి నువ్వే పని మీద ఎల్లావ్ ఏ పని కోసం వచ్చావు అసలు నువ్వు? పని మీద వెళ్ళిన దానివి పని మీద వచ్చేయాలి కదా, నీకేం పని? ఇప్పుడు ఆళ్ళిద్దరిని ఆపేసి నిన్ను పైకి పంపించారంటే, వాళ్ళిద్దరుఎలా చూత్తూన్నారు అసలు?
ఆ
అది ఇది అని చెప్పి గట్టిగా ఇచ్చింది, కొంచెం ఆ అక్క ఫీల్ అయింది, సర్లేక్క లైట్ తీసు పోనీ చెప్దాం అనుకున్నాను, సర్లే ఎందుకు వచ్చింది మళ్ళీనేమో రూమ్ లో అన్ని ఇళ్ళు అందరు ఉంటారు కదా స్టాఫ్ కానీ ఇలంద్రూ
ఉమ్
ఇంకేం మాట్లాడలేదు మర్చిపోయినా అందులో ఓ కన్యా బొండం లాగా గుండ్రం గుం టాడు
ఆ అవును ఏంటి? కరెక్షన్ చేస్తా ఉంటరు కదా మనమిస్తా ఉంటే.
అవును అన్ ఆ అన్నయ అంటున్నాడు, నీది ఏం పేరమ్మా, మీ ఇల్లు ఎక్కడమ్మా? ద కాసేపు ఇంగ ఈ రో ఈ ఫ్యా ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చో అక అందులో ఫ్యాన్ లేదు కదా ఆ రూమ్ లో ఇక్కడ కూర్చో కాసేపు రిలాక్స్ అవ్వు అంటున్నాడు ఎక్క అ ఇదెక్కడ నన్ను నన్ను ఓ అడుగుతున్నాడు వివరాలు, నాకు బుక్ అయి ఏంది బుక్ తెచ్చుకోడానికి ఎళ్ళాను అ ఆఫీస్ రూంలో అంటున్నాడు ఆ అడగరా ఇంకా నంబర్ కూడా అడుగు అడ్రస్ కూడా అడుగు ఈ కూడా అడిగురా అంటున్నారు అక్కడ ఇంకొక ఆ అంకులు బోన్ చేసేసావా ఆ ఏదో తెలిసినట్టు అ చేసేసానన్నయ్య అన్నాను అ అందరూ బాక్సులు తె చ్చేసుకున్నారా అంటనా ఆ తెచ్చుకున్నామన్నయ్య అని చెప్పి ఇంకా బాబోయ్ ఎండ్రబాబు ఈ అన్నయ్య వదలట్లేదు ఏదో ఒకటి అడుగుతున్నాడు అని చిరకొచ్చి గబగబావచేసను ఇంగ బయటికి
అవునా బానే ఉన్నా అక్క
అంటే ఏంటంటే పవర్ పోయినప్పుడు నేను ఫ్యాన్ ఆ లైట్ ఎలుగుతుంది ఇన్వర్టర్ వల్ల ఫ్యాన్ తిరగట్లేదు కానీ నేనేమనుకున్నాను ఏంటి ఫ్యాన్ ఈ చెల్లి క్యాన్లు వెలిగించడానికి ఏమన్నా ఆఫ్ చేసారేమో ఎల్లి ఇయ్యక్క అంది సరేలే అనేసి ఇంకేమన్నా బుక్స్ ఏమన్నా ఎగిరిపోతాయ ఏమో అనేసి వాళ్ అన్న నే అడిగాను నా వైపు చూసాడు బోర్డు దగ్గరికి ఎళ్ళినప్పుడు అన్నయ ఫ్యాన్ వేసుకొచ్చా అన్నాను వేసుకొచ్చా నేను ఎళ్ళి ఎల్లా స్విచ్ లన్నీ నొక్కేదండి అమ్మ ఆల్రెడీ వసే ఉంది ఫ్యాన్ పవర్ లేదు దు అని అంటున్నాడు అంత పని అయింది అందుకని ఇప్పుడు మాట్లాడానని ఓ తెగ అడుగుతున్నాడు అనమాట
అ
అలా ఉంది కాసేపు ఆగే మళ్ళీ దీనికి ఫోన్ చేయాలి నాన్న చేశాను కదా టెంకరంగ్ మాస్టర్కి
హ చల్లగా చల్లగా గాలి ఎతుంది ఎడ్డెక్ ఆచ్చేతుందే బాబు హెడ్డక్ ఆచ్చేతుంది ఎందుకో గానీ నాక నువ్వు అన్న చెప్తావు గాదా కళ్ళు లాగేత్తనాయి అనీ ఇవాళ నాకు అలాగే అనిపించేత్దింది కాసేపు ఫోను కాసేపు టీవీ అయి చూత కూచున్నానే ఇవాళ అంతాను ఖాళీ లేకుండా
అ ఫోను ఫోన్ ఎక్కువచుతే లాగేతయే ఏ బాబూ కల్లు అసలు అందులోన నేను నైట్ చుత్తను ఇంగ చూడన్న ఉంటది నాకు
ఉ
ఒక వన్ హవర్ పడు కొని లేచి అప్పుడు ఫోర్ ఉన్నాయి ఇప్పుడు నై ఇప్పుడు నైట్ ఒక త్రీ అవ్ కా పొద్దున్న స రాకున్నాం అని కుంటున్నాను లేదండి ఇప్పుడు రెండు అన్నా రేపుొద్దున రెండు ఒకటి మళ్ళీ ఫోన్ లో చూసి రాయమందే బాబు బు అదే కాష్టము ఆ అమ్మాయి కనిపించింది అన్నాను కదా హలో
ఆ
ఆ అ చిన్నప్పుడు ఫ్రెండ్ కనిపించింది అన్నాను కదా అదంటుంది ఎక్కడికి వెళ్తున్నామే నువ్వు వాళకి డిగ్రీ అయిపోయింది కదా ఏంటి ఇప్పుడు ఫైనల్ ఇయరా ఏంటి అ అన్నీ ఆరాలే ఆ ఆఫీస్ లో ఏదన్నా వర్క్ ఉంటే పిలుస్తారా చేయడానికి
ఉమ్
ఏ చేసి ఒస్తానా ఉండదు ఒక ఫోన్ ఉండదంటది ఏ నువు చెయొచ్చుగా అన్నను
ఉమ్
ఉమ్ ఉమ్ అనము ఏం అటు ఇటు తిప్పుతుంది సర్లేవే బాబు నీ మూతి వంకర్లు నేను చూడలేను గానీ ఎళ్ళిపోతానుప్పుడు ఇంటికి
ఆ
చె అని చెప్పేసి ఒచ్చేసాను
నేను బ్యాగేసుకని ఎళ్తానా స్ట్రీట్ లో ఉన్నోల్లు అందరూ అలా చూ అత్తరమ్మా అసలే మేము కొత్తోళ్ళం కదా అ కొత్తోళ్ళమని చెప్పుకుని కానీ చాలా రోజులు అయింది అప్పుడప్పుడు కనిపిత్తాను ఎల్లేవా అలా చూత్తరు మా పక్కంట అయితే ఏంటమ బ్యాగ్ ఏసుకుని ఎళ్తనావ్ ఉప్పుడు కాలేజ్ ఉందా అంటది
ఊ
ఉమ్ లేద లేదాంటి ఇదిగో చిన్న పనుండి ఎల్ళొత్నాను అని అంటాను నేను
చూడు అసలా బాబోయ్ వీదిలో వాల్లందరూ అలా నే చూత్తరు అక్కడ ఓ మామ్మ ఉంటది ఎంట్రన్స్ లో అది చూత్తది రోజు చూత్తది స్మైల్ ఇత్తది స్మైల్ ఇ తను స్మైల్ ఇత్తది స్మైల్ ఇత్తాను ఇంకా ఇంతే ఇంకా నేను ఎంత నీరసంగా రాని ఎంత చిరాకులో ఎల్లని ఎలా ఉన్నా నవ్వుతది ఇప్పుడు నేను పెదాల మీద ఆ నవ్వు తీసుకొచ్చు పెడతాను అలాగా అతికిత్తాను
కదా కొొత్తోళ్లు కనిపిచ్చినప్పుడు అళ్ళ మనకి అదే పనిలే
ఉ
నిన్న అంది నిన్న ఈజీ పేపర్స్ ఇచ్చిందంట రెండిచ్చిందంట ఇంటికిచ్చేసిందంట
ఆ
మరి మరీ నువ్వు పిచ్చదానివే బాబు ఇంటికి తీసుకుని ఎళ్ళిపోవచ్చు కదా రెండు ఇచ్చి రెండు ఇచ్చింది చక్కగా మేము ఇంటి గట్ ట్టిగెలిపోయి ఇంగో ఇప్పుడు తెచ్చామంటంది ఆ చెల్లి పోొద్దున ఆ అమ్మాయి చాలా గడుసుదే
ఉమ్ నిన్నే పిచ్చదానవ్ అంటందా
అంటన్ ఓ బాబోయి ఏ ఇదేం విన్నావే బాబా చాలా చాలా మాటలనేత్తంది అది మాటలు ఒదులేతుంది మాట్లాడతా మాట్లాడతా ఏదోటనేత్తంది
ఉమ్ అసలా మనమ మన బ్యాచే బెటర్ అబ్బా మనకన్నా జూనియర్స్ చాలా మంది అలాగే మాట్లాడుకుంటున్నార మేమ్ బుక్స్ తీసుకోవడానికి ఎళ్తామా కూర్చొని ఆ రూమ్ లో కూర్చొని ఓ తెగ మాట్లాడేసుకుంటారా ఏ మాటాడుకుంటరో తెలీదు అమ్మా
నిజంగా బాబోయ్ మనం ఉంటే మన ఇద్దరమో కుర్చు చున్నప్పుడు కూడా తింటున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళుమేమో మిగిలిందంతా ఇంకా ఇయర్ ఫోన్స్ లో సాంగ్స్ పెట్టుకుని రాసుకునే వోళ్ళు
హవును మళ్లి సిఇసి వాళ్లు అలాగ ఉండేవారు అయి బాబోయి వీళ్ళకి అసలు భయం లేదు అడుగుతారు ఏంటి ఒకసారి విన్నావా పేపర్స్ మనం రాత్తుంటే ఒక అతను వచ్చి తిట్టెత్తుంటే ఒక అమ్మాయి నీ ఫీస్ ప్రియ అమ్మాయి ఆ ఎందుకలా మాట్లాడ్ తున్నారా అని చెప్పి ఏంటి రేసు అయిపోయింది
ఏం గుర్తులేద నాకా
ఆ అంటే పక్కన వాళ్ళు రాసుకుంటున్నారు వాళ్ళకి డిస్టర్బ్ అయిపోయిందని చెప్పి వచ్చి ఏంటి సీరియస్ ఆ అందరినీ తిట్టెతుంటే ఆ అమ్మాయి ఒక్కతే లేసిపోయి మనం అందరిల తిట్టెతుంది
ఎవరో ఒకళ్ళు ఉంటారే బాబు అలాంటి పర్సనాలిటీసా మనం మాట్లాడలేము
ఆ అందులో మనం మా ట్టడమే తక్కువ ఆ అమ్మాయి అంటే వేరే వాళ్ళ పెద్దోళ్ళనీ అని చూడకుండా తిట్టెతుంది
నిజంగా కొంతమంది ఉంటారే బాబు అసలు గౌరవం ఉండదు పెద్దోళ్ళు అంటే ఇంకా పెద్ద లేదు చిన్న లేదు ఇంక నోటికి ఎంత అత్తే అంత అనేత్తరమ్మ ఇప్పుడు ఇప్పుడు పిల్లల అందరు అలాగే తగులడ్డారు అందుకే నాకు అసలు చిన్నపిల్లలు జోలికి నేను అసలు ఎల్లనే ముద్దు కూడా చేయను తెలుసా ఇప్పుడు ఏదో చిన్నపిల్లలు ఏదోటి తిట్టిన ఏమన్నా అన్నా అయ్యో ముద్దుచ్చేసి ఓ తెగ ముద్దులాడెత్తారు వాళ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నాకు ఆ మాట్లాంటే చెడ్డ చిరాగ్గా వచ్చేది చిరాగ్గా వచ్చేది ఏంట్రాబాబు ఇ ఇల్ ఇలా అంటుంటే రెండు ఏయ్ రెండు ఎయడం మానేసేసి ఓ మురిసిపోతరు అందులో మేన్ మా ఆంటీ
ఆహా
ఆ ఆడు ఉంటాడు వాళ్ళ అబ్బాయి ఆడు ఆడు ఎన్ని ముదురు మాటలే బాబా చిన్న లేదు పెద్దలేదు నోటికి ఎంత్తోతే అనెత్తడు ఇయ్యంటే ఇయ్యి అనెత్తడు ఆలమ్మో ఓ మురిసిపోతది
హు ఎప్పుడ ఇయ్యని ఇన్స్టలో యూ ట్యూబ్ లో చూడుతున్నాం కదా అసలు చిన్నపిల్లలేనా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్ప అనుకుంటాన్నాను నేను
ఏమో బాబు చీరా చాలా దారుణంగా ఉంది మన తోనే ఎండ్ అయిపోయింది జనరేషన్ టూ థౌసండ్ టూ తోనే
హ
ఆ తర్వాత వచ్చినోళ్ళు అందరు దారుణం అమ్మ ఇప్పుడు ఇ ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఉన్న వాళ్ళ అందరూ ఇంకా మహా దారుణానికే దారుణం ఈ ట్వంటీ నుంచి ఉన్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ నుంచి
అసలే ఫోన్లు పట్టుకో వదలరే ఎంతసేపు ఆ ఫోనే ఫోను ఇగ నా ఫోన్ కనిపించిందంటే చాలా తీసేసుకుంటారా అమ్మా ఎవరైనా సరే చిన్నపిల్లలు అంతే ఏంటి మా అక్క ఎవరు పెళ్ళి అయిపోయింది అన్నాను కదా ఏంటి తినేటప్పుడు కూడా ఫోన్ చూపిత్తా ఏమన్నా పాటలు పెడతా ఉంటే అప్పుడు తిం
హు అయినా ఈ అలవాటు ఒకటి చేసేసారే బాబు ఈ ఇప్పుడేమో ఈ టైమ్ లో ఏమో మమ్మీ డాడీ ఇద్దరు కూడా వర్క్ చేయడానికి ఎళ్ళిపోతున్నారు
ఉమ్మ్
ఇంగా అదొ ఒక్క అళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటారని ఫోన్ ఒకటి పడేత్తున్నారు వాళ్ళ మొహాన ఇంగా ఆడు కూడా దాని కే ఎడిక్ట్ అయిపోతున్నాడు ఏమన్నా ఫోన్ తీసుకుని ఎయన్నా టామ్ అండ్ జెర్రీలు చూత్తడంటే అయి త ప్ప మిగతాయన్నీ చూత్తడు అడు నాశనం అవుతాకి
అవును కానీ ఏంటి మనకు తెలియని కూడా తెలుసు తెలుసా ఫోన్ గురించి మొత్తం అంతా తెలుసు ఏంటి యన్నా తెలియనియి అడిగి తే ఫోన్ గురించి ఓ తేగ చేసేత్తాడమ్మా ఆ ఏంటి మొన్న మా క్కల అబ్బాయి అంటను కదా ఫోను ఓ టపీ టపీ టపీ నొక్కే నొక్కె త్తాడు వాల్ పేపర్ మార్చేత్తను అంటాడు మళ్ళీ నెమో ఏం టి మనకి వాల్ పేపర్ వేరేలా వస్తా ఉంటది కదా కదులుతా ఉంటా ఫొటోస్సు అలా పెడతానా అలా పెడతాను పిన్ని అని అంటాడు
ఆ
రే అయన్ని వద్దురా బాబోయ్ అయన్ని పెడితే ముందే హ్యాంగ్ అయిపోద్ది ఫోను అసలు గేమ్స్ ఎక్కిచ్చినందుకే ఇంకా హ్యాంగ్ అయి పోద్దంటే నువ్వు మళ్ళీ అలాంటివి చెయ్యకు అని అన్నాను నేను
మ్మ్ఉహ్మ్ ఎక్కడింటారు మన మాట ఎక్కడింటారు అసలు ఫోన్ లేకుండా పెంచుదామన్నా ఎక్కడ కుదురుతది అసలా ఇప్పుడు ఆడు ఫ్రెండ్ ఎవడో చు త్తడు ఇప్పుడు ఈడికి ఇంట్లో ఇవ్వపోయరు అనుకో ఇప్పుడు ఈడి ఫ్రీడమ్ పోయినట్టు ఇప్పుడు ఈడ్ని ఇంట్లో హిం చ్చేత్తున్నట్టు ఫిల్ అయిపోతాడు ఇప్పుడు కష్ట పెట్టేత్తున్నారు బా బోయ్ మా ఫ్రెండ్లు వాళ్ల మమ్మీ డాడీయే మంచొళ్లు బాబోయ్ మా మమ్మీ డాడీయా అసలు మంచోళ్ళు కాదని ఫీలింగ్ వచ్చేది అడికి శత్రువులు అయిపోతారు అప్పుడు మమ్మీ డాడీ
కానీ కానీ ఏంటి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటే కాని అవదమ్మా ఇప్పుడు పిల్లల దగ్గర ముద్దు ముద్దుగా మాట్లాడితే ముందే మనం ఏంటి వాళ్ళు పెద్దోళ్ళలాగా మనం చిన్నోళ్ళలాగా అయిపోతాం
ననిజంగా నాకు ఎవరన్నా పిల్లలు ఘరానాగా సమాధానం చెప్పారు అనుకో చిరాకు చిరాకుగా ఐబాబోయ్ నాకు కొట్టేయాలి అనిపిత్తది అసలా చిరాకు వచ్చేద్ది నాకు అసల